ఓ
హలో అండి
హాయ్ అండి బావున్నారా అండి
ఆ బాగున్నామండి మీరేలా ఉన్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి మీరు అండి.
మేము ఏం చేయట్లేదండి ఖాళీగా ఉన్నాం.
అవునండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి. నేనైతే బాగా గుళ్ళకి ట్రిప్స్ కి అలా వెళ్తానండి. గుడి
అవునండి మేము కూడా పక్కనున్న గుళ్ళకెళ్తామండి. దూరం వెళ్ళం కాని దగ్గర దగ్గర ఉన్న దానికే. వెళ్తామండి.
మీరు ఎప్పుడైనా ఇస్స్కాన్ కి వెళ్ళారండి? నేను రీసెంట్ గా మొన్నెళ్ళేసి వచ్చానండి ఇంకా చాలా బాగుంది.
లేదండి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదండి.
ఆ చాలా బాగుంటుందండి అక్కడ ఆ టెంపుల్ ఇస్స్కాన్ టెంపుల్ అండి. అక్కడ రాధ కృష్ణుడు ఉంటారు. చాలా బాగుందండి అస్సలు
అవునా అండి
ఆ అండి అక్కడ మనకి రెండు గోపురాలు ఉంటాయండి. అక్కడ ఇంకా ఒక వన్ నాట్ వన్ స్టెప్స్ లా ఉంటాయండి. అక్కడ మనం అది ఏమంటారు ఒక శ్లోకం ఉంటది. కృష్ణ కృష్ణ రాధే రాధే అట్లా అన్నమాట. హరే హరే కృష్ణ కృష్ణ అని ఆ అదే అండి అది చెప్పుకుంటూ వన్ నాట్ వన్ స్టెప్స్ ని మనం ఇట్లా దాటాలండి.
ఆ అండి
చాలా మంచిదండి అట్లా మనకి నేరవేరుతుందిని అంటారండి. మన కోరికలు కోరుకు ఇప్పుడు న్నావ అక్కడ హు చాలా మంచిగా ఉంటందండి. మ్
అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటది అంట కదండి.
అవునండి అక్కడ ఫస్ట్ పొంగల్ పెడతారండి. ప్రసాదం ఇంకా అలాగ మళ్ళీ ఒక లెవెన్ క అలాగ మళ్ళీ స్వీట్ పొంగలు పెడతారండి. మళ్ళీ లెవెన్ థర్టీ క అలాగా అన్న ప్రసాదం పెడతారండి అన్నం సాంబార్ గుగ్గిళ్ళు, స్వీట్ పొంగల్ అట్లంతా ఆ అండి అస్సలు చాలా అక్కడయితే ఇంకా గర్భగుడిలోకి మనం టూ మినిట్స్ అలా దేవుని దర్శించుకొని అక్కడే కూర్చోవచ్చండి. మనకి గంట కావాలన్నా కూడా అక్కడే కూర్చొని మనం హరిహరే శ్లోకం ఉంటది కదండి అది పలుక్కుంటూ అక్కడే కూర్చోవచ్చండి. ఎంతసేపు అయినా దేవున్ని చూస్తా కూర్చోచ్చండి.
ఆ అంటే మిగతా టెంపుల్స్ లో ఫాస్ట్ గా పంపించేస్తా
ఆ అంటే మనం దర్శనానికి ఇట్లా టూ మినిట్స్ నిల్చొని చేసుకోవాలి. బట్ కూర్చొని చూడచ్చండి ఎంతసేపైనా
అ అవునానండి ఏమ్మా అండి తెలీదు.
భగవద్గీతలు అంతా ఉంటాయండి. అన్ని రకాల అన్ని భాషల్లో భగవద్గీతలు ఉంటాయండి అక్కడ
అవునానండి.
ఆ అండి
చదివారా అండి? ఎప్పుడైన మీరు భగవద్గీత.
లేదండి లేదు తీసుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు అనేసి తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ చదువుతానండి.
ఆ
ఆ అక్కడ అన్ని రకాలు ఉం టాయండి ఇంకా అక్కడ బొమ్మలు ఉంటాయి పిల్లలు ఆడుకునే కోసమని మ ఇంకా మనకు కీచైన్స్ ఉంటాయి స్వామి వారివి కృ ష్ణుడివి బొమ్మలు అన్ని విగ్రహాలు ఉంటాయి కృష్ణుడి ఆ టీషర్ట్ ఉంటాయి కృష్ణుడు బ్యాగ్స్టాయి అన్ని కృష్ణుడు సంబంధిన ప్రతి ఒక్కటి ఉంటాయం అడి ఇట్లా మెడలోకేసు కునే దారాలు గాని ఇంకా చానా రకాల ప్రసాదాలు కూడా అమ్ముతుంటారండి పొద్దున్న పొద్దునే ఫ్రెంచ్ ఫ్రైస్ సమోసాలు పఫ్ఫులు ఇవన్నీ అమ్ముతారు అండి అక్కడ లోపలే ఎన్ని రకాల షాపులు ఉన్నాయో అండి అక్కడంత జాతర పెట్టినట్టు పెట్టింటారు ఏమంటే అన్ని లోపలే పెట్టింటారు అండి బయటలా కాదు స్ట్రీట్ షాపింగ్ లాగా కాదు
ఆ
లోపలే పెట్టింటారంండి చాలా బాగుంటాయండి అసలు తినుబండ్ర అన్ని ఎన్ని రకాలు ఉన్నాయండి అస సలు చూస్తానే ఉండబుద్ది అయితాది అక్కడ
అవునండి చాలా బాగుంటుందని నేను విన్నానండి
ఆ తర్వాత ఇంకొక స్పాట్ ఉంటదండి ఫొటోస్ దిగడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫో టోలు దిగుతారు కదండి అలాంటి
అ అండి
ఆ ఏమంటారు అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందండి అంటే కోనేరు లా అండి బట్ కోనేర్లా అన్నిచోట్ల ఎ ఉంటాయి పాతగా నీళ్లు అనేవి బాగుండవు కదండి ఇక్కడ అలా కాదండి కట్టిండేది కాబట్టి బ్లూ కలర్లోనే ఉంటుందండి వాటర్ కూడా అంత అంటే కింద బ్లూ పెయింట్ ఏసింటారు వైట్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటందండి అది మాత్రం కోనేరు ఇంకా అక్కడ నుంచి మనకు గుడం త కనిపిస్తది అక్కడ ఫొటోస్ తీసుకుంటే గుడంతా కనిపిస్తాదండి చాలా బాగుంటుంది అక్కడ బోట్ ఫెస్టివల్ అని అనేది కూడా చేస్తారంండి అది నిన్న చేశారంండి రీల్స్‌లో చూసాను నేను దేవుని అక్కడ అంతా తిప్పుతారండి దాంట్లో అంతా అలంకరించి ఆ వాటర్లో ఇంకా పూలన్నీ చ చలి ఎంత మంది వస్తారండి అది చూడ్డానికి అసలు అదృష్టం ఉండాలండి ఎంత మందిలో వెళ్ళాలండి మనం అసలు చూడలేం అంత జనంని తోసుకొని ఉమ్మ్ ఆ చాలా భా దర్శనం కూడా అయితదండి అక్కడ మామూలుగా సాడ్డేస్ అలా ఎళ్తే చాలా ఎ క్కువ మంది ఉంటారండి నార్మల్గా మామూలుగా మ మండే ట్యూస్డే అలా ఎళ్తే మనకు బాగా తొ తొందరగా దర్శనం అయిపోతదండి
అ అవునండి
అక్కడే అన్నదానం కూడా పెడతారు కాబట్టి అక్కడే తినొచ్చు ఇంకా అలా అంతా బాగుంటద ఆ చాలా బాగుంటదండి ప్రసాదం తినల్లన్న అదృష్టం ఉండాలి కదండి ఉమ్మ్ ఇంకా తర్వాత మనకి బయటకు వచ్చేసాక బయట స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటదండి కమ్మలు పూలు బొమ్మలు అన్ని కా గాజులు ఇట్లంతా ఉం
మీరేం కొనుక్కోలేదాండి
కమ్మలు కొనుక్కున్నానండి ఇంకా కీచెయిన్ కొనుక్కున్నాను
ఎవరెవరు ఎళ్లారండి
మా ఫ్రెండ్స్‌తో ఎళ్ళామండి
అవునా అండి
ఫ్రెండ్స్‌తో అలాంటి దానిలకి ఎళ్ళినా కూడా బాగుంటుంది కదండి సరదా సరదాగా కానీ బస్సు కు వెళ్ళాలంటే ఇబ్బందే పోతండి నాలుగు బస్సులు ఐదు బస్సులు మరలా మా వల్ల కాదండి అట్లా మేమైతే క్యాబ్ బుక్ చేసుకోని కార్ లెల్లమండి
అవునండి విసుగు వచ్చేస్తుందండి బస్సులో వెళ్ళాలంటే
ఒక్క ప్లేస్ కే వెళ్ళాలంటేనే కష్టం అండి అలాంటి దాన్ల
అన్ని ప్లేసెస్ చేంజ్ చేయాలంటే కష్టం అవుతుంది
ఆ మళ్ళీ ఓరియన్ మాల్ అని ఉంటదండి పక్కనే దానికి కూడా వెళ్ళామండి ఆ ఆ బాగుంటదండి గేమ్స్ అని ఆడుకోవచ్చండి మా మేమైతే గేమ్స్ ప్రజెంట్ ఏం ఆడలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆడ ఆడ తం అనేసి
అవునండి
ఇంకా నంది హిల్స్ కూడా వెళ్ళమండి రీసెంట్ గా బాగుంటుందండి నంది హిల్స్ చాలా అద్భుతమైన ప్రదేశం అండి
అవునండి చాలా బాగుంటందని విన్నాను
ఆ అవును వునండి అక్కడికి మాత్రం బండ్లలో వెళ్తారు, కార్లలో కూడా వెళ్తారండి. బట్ ఆ బండ్లు వెళ్తే చలి కదండి అంత పొద్దునే నాలుగుకే, ఐదుకే వెళ్ళాలి కదండి మనమ్
ఆ అండి
మేమైతే కార్ లోనే వెళ్ళామండి అదైతే బాగుంటుంది కదా అంటే కొంచెం సేఫ్ గా అట్లా ఉంటుంది చలి ఎక్కువ పెట్ బెట్టకుండా అంత పొద్దునే డ్రైవింగ్ చేయాలన్న బండ్లు కష్టం కదా అక్కడైతే సిక్స్ ఓపెన్ చేస్తారండి గేట్స్ మేమైతే ఫైవ్ కేే వెళ్ళిపోయినాం అక్కడికి హాఫ్ అన్ అవరే అండి మాకు ఆ ప్లేసు అక్కడ్ ఫైవ్ కి వెళ్ళిపోతే వన్ అవర్ అక్కడే కిందనే వెయిట్ చేపిచ్చారు పైన పంపియరు కాబట్టి మళ్ళీ సిక్స్ కి ఓపెన్ చేస్తే అప్పుడు పంపించారండి
అవునండి
తర్వాత మనం పైనకి ఆ రోడ్ అంతా గా గాడ్స్ రోడ్ అండి అంతా అది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటందండి ఈ సీజన్ లో కూడా అస్సలు సూపర్ ఉంది అండి ఉమ్ మళ్ళీ పైనక వెళ్ళాక టోకెన్ తీసుకోవాలండి మనం ఒక మనిషికి ఒక థర్టీ అట్లా ఉంటదండి ఇంకా కార్ పార్కింగ్ కూడా తీసుకోవాలండి దానికి ఉంటుంది ఒక ఫిఫ్టీనో ట్వంటీ నో అట్లా ఉంటుందండి. ఇగ తర్వాత మెటకల్ ఉంటాయండి పైనకి ఎక్కడానికి బళ్లేె బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది మాత్రం చూడ్డానికి రెండు కల్ సరిపో మేఘల్తో చల్ల చల్లగా చాలా బాగుంటుంది మైనస్ లో ఉంటదేమో అండి అక్కడ చలి మాత్రం ఇంగా అక్కడ నందిని అని ఒక షాప్ ఉంటదండి కాఫీలు అవన్నీ అమ్ముతుంటారు అక్కడ ఆ క్లైమేట్ కి అట్లాంటివన్నీ అయితే చాలా బాగుంటాయి కదండి గ్రీన్ టీ, లెమన్ టీ ఆస్ చాలా మంచిగా వాళ్ళకి మాత్రం బలే జరుగుతుందండి ఆ షాప్ వాళ్ళకు అక్కడ మంచి స్పాట్ లో పెట్టుకున్నారు వాళ్ళు మాత్రం ఇంకా అట్లనే ఆ అలా నెన్ మెటికల్ అన్ని ఎక్కుకుంటుంటే మద మదలో అన్ని వావ్ బ్యూటిఫుల్ ప్లేసులు ఉంటాయండి అక్కడ బాగా అట్లా చోట్లకి వెళ్ళేది అందరు ఫోటోలు తీసుకోవడానికి బా ఎంజాయ్ చేయ చేయడానికి కదండి బా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చ అండి మళ్ళీ అట్లనే ఎక్కుకుంట ఎక్కుకుంట పోతే గుడి కూడా వస్తుందండి ఆ గుళ్ళు రెండు ఉంటాయండి పైన నంది గుడి ఇంకొక గుడి కూడా అది కూడా దర్శనం చే చేసుకోవాలండి తర్వాత సన్ రైస్ కోసం పైన వరకు ఎక్కుతామండి వ్యూ పాయింట్ కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ అసలు మంచు మేఘాలు ఉన్నాయి ఫుల్లు వర్షం పడుతా అనిందండి ఫుల్లు తడిచిపోయినాము కాబట్టి మాకు సన్ రైజ్ చూసే అదృష్టం కలగలేదండి తొమ్మిది పది వరకు అక్కడ ఉన్న కూడా రాలేదండి సన్ రైజు
మ్మ్
అది మాత్రం మేము డిసాప్ప ఆ అంత మేఘాలే ఉన్నాయండి దీంకెక్కడ వస్తంది చెప్పండి సన్ను అంతా మేఘాలు కమ్మిపోయి వర్షం పడతా అంటే
అ ఉంది
ఆ కొంచెం అది మాత్రం డిసప్పాయింట్ అయ్యామండి అక్కడ
మరి తిరిగిచ్చేది ఎలా వచ్చారండి
మళ్ళీ కార్ లోనే అండి అదే రూట్ లోనే అండి తిరిగి వచ్చేది కూడా
ఆ
ఉమ్ వన్ వేనే అండి దానికి మళ్ళీ ఈషా ఫౌండేషన్ కూడా వెళ్ళామండి శివుడి దగ్గరకి చాలా బాగుందండి శివుడి దగ్గర చూడు మాత్రం కదండి రెండు కళ్ళు సరిపోవు మనకు చూడ్డానికి అందరు ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అండి అది మాత్రం ఇంకా బాగా దాన్ని డెవలప్ చేస్తున్నారండి కోయంబత్తూర్ లాగా
అవునండి చాలా బాగు
అవును అండి అక్కడే కొంచెం సేపు కూర్చొని ధ్యానం చేసి అక్కడ ప్రసాదం తీసుకొని తిని
అవునండి అక్కడ శివుడికి మనమే అభిషేకం చేయచ్చు కింద
అవునండి మనమే చేయొచ్చు అక్కడ ఇంకా రెండు మూడు గుళ్ళు ఉన్నాయి ఇ ప్ర దర్శ దర్శించుకోవడానికి బాగా మంచిగా దర్శించుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు పూలు ఇస్తారు
అవునండి
ఆ చాలా బాగుందండి అది మాత్రం అస్సలు అక్కడే చూస్తే చూస్తూ ఉండిపోవాల అనిపిస్తదండి
ఆ అండి
ఆ ఇంకా మంచికి డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందిండి రాత్రి అయితే చాలా బాగుంటుందండి లేజర్స్ లో జరుగుతది కదా అక్కడ అప్పుడు మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటది కదండి చూడ్డానికి
ఆ అండి మేము వెళ్లిండేది కూడా డే వెళ్ళాము నైట్ మిస్ అయిపోయినామ అండి
ఆ ఈసారి వెళ్ళినప్పుడు మేము కూడా రాత్రి వెళ్ళాలండి రా త్రి వెళ్తేనే బాగుంటుందండి అక్కడ ఆ అవును అది అప్పుడు చూస్తే మనకు బా శివుడు బాగా వెలుగులతో కనిపిస్తాడు కద డి బాగా మెరుస్తుంటాడు చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తది
చాలా బాగుంటదండి ఎప్పుడో ఒక్కసారన్నా చూడాలండి నైట్
ఆ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి అది మాత్రం సరే అండి
ఆ సరే అండి బాయ్ అండి మ్మ్